హలో
హలో హలో
ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నామండి బాగున్నారా అండి మీరు
ఆ మేము కూడా బాగున్నాం అండి
ఆ ఏం చేస్తున్నారంటే అయిందా అండి వంట
అవునండి వంటనే చేస్తున్నాను
ఆఓ ఏం కర్రీ చేస్తున్నారండి మీరే మేము యాక్చువల్ గా ఇవాళ మాది ఫెస్టివల్ అండి
మాకు ఫెస్టివల్ వచ్చే ముందు
ట్వంటీ సిక్స్త్ రోజు ఆ రోజు హా ఇవాళ శివరాత్రి లాగా ఉంటుందండి జాగారము ఆహా అయితే సాయంత్రం పూట అన్ని రకాల డిషెస్ వండి అంటే బగారా, దాల్చా, మటన్, చికెన్, గోటి ఆహా ఆ మళ్ళీ ఆ అన్ని అన్ని తీల స్వీట్ ఉమ్ చేసి పెద్దవాళ్ళకి మొక్కుతామండి ఇవాళ ఫెస్టివల్ కన్నా ఒక త్రీ డేస్ బిఫోర్ ఫస్ట్ పెద్ద వాళ్ళకి మొక్కుంటామండి వాళ్ళ పేరు మీద కొత్త బట్టలు తీసుకుంటాము అంటే లేడీస్ అయితే శారీ, గాజులు, పూలు అన్ని తీసుకుంటాము ఉ జెంట్స్ అయితే లా, పైజామా, లుంగి, చెప్పులు, కర్చిఫ్, టోపి అట్లాంటి వాళ్ళు నిజంగా బ్రతి
పండగలు
పండగ రోజు ఏం ధరిస్తారు ఆహా అవన్నీ తీసుకుంటామండి ఉ తీసుకొని ఇప్పుడు ఇదే సెవెన్ థర్టీ కి అట్ల వంట చేసినవన్నీ కొంచెం కొంచెం తీసి వాళ్ళ పేరు మీద ఆ కొత్త బట్టలు, స్వీట్స్, పూలు అన్ని పూజలో పెట్టి నమాజ్ చదువుతామండి
నమాజ్ చదివి మా క్యాస్ట్ లో ఆ కొంచెం పేద వాళ్ళు ఉంటే
వాళ్ళు ఉంటారు గదా ఇది నాన్ ముస్లిమ్స్ కి ఇయ్యరండీ ఓన్లీ ముస్లిమ్స్ కే ఇస్తారు వాళ్ళని పిలిచి ఇంటికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం బెట్టి
ఆ ఈ కొత్త బట్టలు గానివ్వండి ఈ మళ్ళీ ఈ వండిన పదార్థాలన్ని గుడా క్యారేజీ కట్టిస్తారండి వాళ్ళకే ఎవరైతే తే వచ్చి తీసుకెళ్తారు మా దాంట్లో బీదవాళ్ళు ఉంటారు వాళ్ళకు ముందే చెప్పుతాం అన్నట్టు
మా ఇంటికి రండి మా ఇంటికి రండి ఇవాళ అసలు దొరకరండి బీదవాళ్ళు ఇవాళ అలా వాళ్ళకి డిమాండ్ ఉంటది ఇవాళ రోజు
తీ వాళ్ళని పిలిచి అంటే మా దాంట్లో ఏం నమ్మకం అంటే
అంటే చనిపోయిన పెద్దవాళ్ళు వాళ్ళ రూపంలో వస్తారన్నట్టు
వాళ్ళ రూపంలో వచ్చి ఇట్ల పండక్కన్న ముందు మనకు ఆశీ
మాకు ఆశీర్వాదలిచ్చి ఏళ్తారు అన్నట్టుగా మా దాంట్లో భావిస్తారండి ఈవిచ్చేసి మళ్ళీ నైట్ ఉ ఇవాళ జాగారం చేస్ ఖురాన్ చదువుకుంటూ ఉంటారండి శివరాత్రికి ఎట్ల ఉంటామో మీరు గుడా అ ఆ అట్లానే అసలు పండకన్నా ఈ ఒక్ ఈ రోజే చాలా స్పెషల్ అండి ముస్లిమ్స్ కి
పండగ రోజు కొత్త బట్టలు ఏసుకోకున్నా గుడా ఏం కాదు కానీ ఇవాళ మాత్రం కొత్త బట్టలు ఏసుకోవాలి
వాలి ఇవాళ ఖురాను పై నుంచి కింద దిగిన రోజండి అందుకనేసి ఇవాళ చాలా స్పెషల్ డే మళ్ళీ ఇంట్లో గుడా ఎంత మంది సభ్యులు వాళ్ళ పేరు మీద ఫిత్ర అన్నది గుడా ఇవ్వాలండి ఈ నెలలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము నలుగురం ఉన్నామానుకొండి మా ఇంట్లో ఒక మనిషికి రెండున్నర కిలోల గోధుమలండి రెండున్నర కిలో గోధుమలు మళ్ళీ మనకు ఎంత తోస్తే అంత ట్వంటీ వన్ రూపీస్ ఫిఫ్టీ వన్ రూపీస్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్
అట్ల ఎంత పెద్ద దానం చేయాలనిపిచ్చుకుంటే అంత ఒక్కొక్కళ
సభ్యుల పేరు మీద రెండు రెండున్నర కిలోల గోధుమలు డబ్బులు అవి గూడా ఇవాళ దానం చేస్తామండి అంటే మేము ఈ సంవత్సరం మొత్తం చేసిన పాపాలన్నీ వెళ్ళిపోయి పుణ్యం దక్కాలని అలా చేస్తారండి ఇవాళ మంచిగుందండి మీ కార్యాక్రమం హ్ హా అవునండి అంటే మనం చేసిన ప పాప పుణ్యాలు గూడా లెక్క ఉంటదండి ప్రతి సంవత్సరము అని మా దాంట్లో ఖురాన్ లో ఉంది
జాన్ నెలలో మనం చేతోటి ఎం
అంత దానం చేస్తే అంతా మన పాపాలు పోతాయని అంటారండి అసలు ఇంకోటి ఏంటంటే ఈ నెలలో దయ్యాలని దేవుడు బంధిస్తాడట అండి
మళ్ళీ ఈ నెలలో ఎవరైతే
అ అబ్బా అహ అహ అహ హ హ
ఇంకా ఫాస్టింగ్ ఉండి చనిపోయిండు అంటే ఆ
అహ హ హ హ అవును ఎంతైనా మీది గ్రేటే ఈ నెల రోజులు వాటర్ లాగా కుండా ఆ చాలా నిష్టగా ఉంటారు కదండి అవును అవును
పాపాలు పుణ్యాలు ఉంటాయి అన్నది తెలియజేయడం కోసం ఇట్లాంటి నియమాలు ఉన్నాయని అంటారండి
ఆహా అహహ అ అహ
దాని ప్రకారంగా ఆ బంగారం పైన సత్క తీసి ఇవ్వాలండి అది మన దగ్గ
అ అహ హాహా అ అ అవును గోధుమలు అ హా హా ఆ అహ అవునా అవును అహ హ హ బాగున్నదండీ ఆ ఉండ అహ అందరు గుడా సమానం భగవంతుని ముందు అని అవునా అహ హ హ అంటే వాళ్ళు కూడా పండగకి కొత్త బట్టలు ఎసుకోవచ్చు
మంచిగా గోధుమలు పట్టించుకొని సేమయాలు చేసుకోవచ్చు అలా మళ్ళీ ఇంకా కొంతమంది పెద్ద పెద్ద సేట్లు ఉంటారు చూడండి బట్టల షాప్ కిద
అవును బా ఆస్తి ప్రకారంగా డబ్బులు డివైడ్ చేస్తారండి వాళ్ళ ఇంకా భారీ ఎత్తున బియ్యం సంచులు ఒక నెకి సరిపడ రాషన్ సామాను ప్రతి ఒక్కటి దానం చేస్తారండి ఆహా బీద వాళ్ళకి హ్మ్ హు
అలా ఈ రోజు అన్నది గా గొప్ప విశిష్టమైన రోజు అండి మా ముస్లిమ్స్ కి అయితే
క బాగున్నాదండి మీ దాంట్లో మరి అయినాయ అండి వంటలు ఆహా ఆహా
థర్టీకి వస్తా అని చెప్పిందండి
ఆహహ ఆ అప్పటి వరకు ఇంకా మీరు కూడా తినొద్దు ఆహా తినమండి ఆహా వాళ్ళకి ఇచ్చాకనే మీరు తినడం అవును అవును ఆహా ఆ అవునండి తర అండి ఆహా కట్టుకొని వెళ్తారా అండి వచ్చి హ్మ్ హు హ్మ్ హుహు రూపంలో వచ్చ వెళ్తున్నాయి అనుకుంటారు అన్నట్టు హలో రూపంలో వచ్చిళ్తున్నాయి అనుకుంటారన్న ఆ ప్రతి ఒక్క ఇంటికి పెద్ద మనుషులు ఇవాళ్ళు వచ్చి వెళ్తారని అంటారండి ఆత్మలని దేవుడు ఈ నెల మొత్తం విడిచిపెడతారండి మేము కూడా ఈ నెలలో ఖురాను ఎన్ చదివితే ఆ మోక్షం మా పెద్దవాళ్ళకి వెళ్తాదండి ఇంకా స్పెషల్ గా పిల్లలు తల్లితండ్రుల మీరు చవితే వాళ్ళకు వాళ్ళ శిక్ష తగ్గుతుందిని అంటారుండి అందుకని పెద్ద మనుషులు చూసుకుంటూ ఉంటారటా మా బిడ్డ చదువుతదా నా కొడుకు అహహ చాలా బాగుందండి మీది అమ్మమ్మలు ఉంటారు కదా పెద్ద మనుషులు
గురించి మాత్రం ఇంత ఇంపార్టెన్స్ ఉంటది ఈ ఈ ముప్పై రోజులు కూడా మంచిగా మనము భక్తితో స్పంద్ స్పెండ్ చేస్తే మనం మిగతా పదకొండు నెలలు నువ్వు నమాజ్ చదవుకున్నా కూడా నీకు అంత
గంత పుణ్యం ఉంటదని అంటారండి అవునండి అవునవును చాలా బాగుందండి మీ పండగ గురించి చెప్పినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఓకేనండి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్యూ అండి కే